ఆ శశి హాయ్ ఉషశ్రీ
హాయ్ ఆషా ఐయాం ఉషశ్రీ నేను నం ఫోన్ మాట్లాడిన ఇందాక సుదర్శన్తో
అవునా ఏం మాట్లాడ్తున్నారు.
ఏం మాట్లాడ్లే ఆడు
మ్
ఇంకా అదేంది నాకు కోర్స్ గురించి అడిగినాడు
ఇం అది ఇ ఇక గ్రూప్ కోర్స్ ఎంత వరకు వచ్చింద అని అడిగినడు ఇంక తర్వాత ఈ ఆ ఆ అదే ఇంకా అదే మాట్లాడినాడు ఇంకా లెఫ్ట్ అయిన దాని గురించి మాట్లాడినాడు ఇంకా అదే చెప్తామని
నువ్ ఎందుకనావు నువ్వు
ఊరికే వాళ్ళే ఊరికే ఒకరికొకరు ఎందుక కొట్టుకొని వస్త ని చెప్పేసి ఊరికి సేలంటింట ఏదయిపోతారు కదా అని చెప్పేసి గమునయిపోయినారు
ఓకే ఓకే ఏం తిన్నారు?
ఏం తినలేదు రా పొద్దున లేట్ గా తిన్నాం లెవెన్ కీ అట్ట తిన్నాం టిఫిన్లు
అవునా
ఇంకా మధ్యాహ్నానికి ఇంకా ఫుడ్ కూడా పోదు
హ్మ్
మీరేం తిన్నారు ఆశా
వంకాయ బజ్జి
వంకాయ బజ్జి నువ్వు చేసినవా
నేన్ చేయలె కొనుక్కని తెచ్చుకున్నాం
ఓ షెట్ వాడికి వ
వాడు వాడు కొనుక్కోలె ఐథింక్ యస్వంత్ తెచ్చినాడు ఆయరాజు
ఆహా వచాడా
ఏమో నాకు తెలియదు వచ్చాడా అని నిన్ను అడుగుతున్న మరి కొనుక్కోలే కొనాడు మాకు
ఏ మధ్యాహ్నం పూట తినబుద్ధి అయ్యిందెమో వాడికి అసలు వాడు గోయింగ్ టూ దూరంధర్ ముూవీ ఆశా
ఇవెన్
ఆ ఇప్పుడు త్రీకుంది
త్రీకా త్రీ నుంచి ఎంత వరకు
వెన్
త్రీ టు సెవనా ఎందుక అటు ఇట్టు ఫోర్ ఫైవ్ సిక్స్
ఎక్కువ త్రీ అవర్స్ పై త్రీ త్రి అవర్స్ పైనే ఉందనుకుంటా
ఏ థియేటర్
అప్సర
ఓకే ఓకే ఎంజాయ్ నేను వన్ ది చూడలేదు అది ఎట్లుంటాదో ఏమో మరి ఎట్లా పోతున్నావ్ ఇప్పుడు
ఈ చూస్తాలే ఏముందిలే అదేమైతది
ఆహా
ఆ ఇప్పుడు ఇది ఎన్నో కాలు ఫోర్టీన్త్ ఆ
ఫిఫ్టీన్త్
ఫిఫ్టీంతా నువ్వు మం కాదు మంజల ఉంది కదా మంజులకి ఎన్ని చేసినవ్
అయితే మా అంతా కట్ ఐపోయింది మద్యలోనే
ఏ ఏం లేదు మంజులకి మంజులకి
నిన్న మొన్న చేస్తున్న ఊరికి యేల్లినప్పుడల్లా
ఏం చేస్తరంటే కాళ్ళు ఇద్దరు ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు చేసుకొని పక్కకు పెట్టుకోండి అంతే కరెక్టు మాట్లాడుకోండి అంతే
ఓకే ఓకే ఆ అంతే అంతే అంతే ఉమ్ అవును
ఆ ఏ
లేదు ఏడే ఉన్నాం లహరి లహరిలహరి
లారీ వచ్చిందా అయ్యయ్యో పాపం భోజనం పెట్టాం పంపియాండ్ర
వొద్దనింద ఆ పిల్ల చూస్త తా ఏం తినింది
టిఫిన్ కూడా చెయలే ఆ పాప చేయలే ఏ ఇం పొద్దున్న చేసిందంట వాళ్ళ అత్తోలింట్లొ
ఆహా
హు హాయ్ చప్పలా హరికి
హాయ్ లాహరి చెప్పిన హాయ చెప్తున్నాను నీకు మీరైతె పోతార్ ఇప్పుడు మురికి ఎవరెవరు.
నేను శక్కటే సోమేష్ రానన్నాడు.
ఉమ్మ్ ఉమ్
ఇంకేమ్ర.
ఏం లేద్ శశి చెప్పు శశి ఏమన్నా.
చప్ప లాష నువ్వే
శశి నాక్ టికెట్ మనీనే వేలే శశి నువ్.
అవును మాషా మర్చిపెన యేస్త సెంట్రాన్స్. తేవంటి త్రీ యా అహ్ ఇప్పుడు కాల్ ఐపోయినాక ఫోన్ పే యేస్త డాష్.
ఒకే శేష్ పెటియం లేదా శశి నీకు. ఒకే. నేన్ ఏం చేసానంటే పేటిఎం వాడుతున్నా శశి వాల్ ఏం చెప్పారంటే. టెన్ హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి గాదా హండ్రెడ్ కాయిన్స్ ఈక్వల్ టు వన్ గోల్డ్ కాయిన్ అన్నార్
ఉమ్మ్ ఉం
అట్లా చేస్తే వాల్ దాంట్లో ట్విస్ట్ పెట్టినర్ జీరో పాయింట్ జీరో జీరో జీరో నైన్. పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాయిన్స్ చేస్తే నేను
ఉమ్ హు.
అది హండ్రెడ్ వస్తనే రియల్ గోల్డ్ మార్చలేం
ఆహా ఈ
ఫిఫ్టీన్ హండ్రెడ్ రా ఆ అహ్ నేన్ ఫస్ట్ మోసపోయిన
ఎట్ల అశ్యేత్తరూ వాళ్ళు చెప్పు. వాల్ ఓరికే అట్రాక్ట్
ఆ మల్లాడాన్ని ఆసదు వన్ రియల్. గోల్డ్ అనేసి హండ్రెట్ కాన్సెక్వల్ టు వన్ రియల్ గోల్డ్ అంటే రియల్ గోల్డ్ ఇవ్వల లేదా త
అవున్ కరెక్టే.
బాలేద్ వాల్ మిస్సమ్ జేష్న
అవున్
చెప్తాం అదేందో జీరో పాయింట్ జీరో జీరో నైన్ పర్సెంట్ ఇంకో పదహైదు వెల్ చేసి. ఐతే వస్తాదని అనుకుంట ఆఆశ
ఆశాయడు ఏం పిక్ పెట్టినాడే
ఎవరు శశీ
ఆషా ఎంగేజ్మెంట్ ఐంది మాన్సాకీ. పిక్ పెట్టినడు చూడు నాకు వంశీ ఉండుండు.
ఏ వుండు వుండు నేను చూలేదే.
పెట్టినడా ఆహ్ అయ్యయో.
కైతే. కాదువే అసలు అనుకోలె వాడ్ జూడు ఎట్నునడో
తిన్నాడా.
కాదు కాదు ఉన్నవే చూడ్నీయే ఎటుందది శశి నిన్ చెప్తానే ఉన్నాగదా ఎన్ను కైతధ ఎన్ను కైతధ అని ఓ మై గా. బాలేడు గద అది బా బాలేడు బాలేడు శశీ.
పిల్ల బచ్చ ఉన్నట్టు ఉన్నాడు కదారా.
ఆమా చెప్పు శశి వంశజ వంశజ కాదు శశి ఏంటి శశి ఘోరము
ఏ ఏ అందరు గ్రూప్ లో మన గ్రూప్ లో కాల్ చేయండి గ్రూప్ లో కాల్ చేయండి మాట్లాడుకుందాం
రే వంశీ ఫోన్ ఎత్తమంటరా ఎలా వచ్చింది ఇది ఆంటీ మీ నాక వచ్చింటాద స్టోరీ అ మిగింది పెట్ట నాకొచ్చింది నాకొచ్చింది లేదు అయిపోయింది ఎంగేజ్మెంట్ పెట్టదు మ స్క న ఏ వాళ్ళమ్మ పెట్టింది స్టోరీ ఆ మీ గ్రప్ లో పెట్టారు ఏ గ్రూప్ లో పెడతాను నేను అన్ని పెడతానుండు నాకు వంశీ ఏడ్సేది కావాలి వంశీ వంశీ ఏడుస్తున్నాడు ఎవరు పెట్టింది గ్రూప్ లో వంశీ నేనే గోరం
ఆశ గ్రూప్ కాల్ చేయి ఆశ
ఒక నిమిషం శశి ఒక టూ త్రీ మినిట్స్ ఉండు శశి చేస్తాను
ఆశా గ
పెట్టే మన్స్ లో పెట్టేసారు ఆ వాళ్ళకు కూడా వచ్చుంటాయి ఆంటీ కాబట్టి హలో ఆ ఎందు ఎందుకు చేసారు అంటే ఎ దేక్లోజీ సంతోష్ ని సంతోష్ే సంతోష్ ని వాళ్ళ ఇంట్లో చెయర్లే కదా ఈ కాల్ అయిపోతనే గ్రూప్ కాల్ చేస్తా లేశశి మాట్లాడుకుందాం చర్చించుకుందా ాకయితే లేదు రే వాడు బాలగాలేడుపోయాస్తా అ అంటే వాళ్ళ మమ్మీ పెట్టింది బాగానే ఉండాలి దే అనిపిస్త ఆ పిన్ని తో తో వాళ్ళ అమ్మదే చూస్తూ చూడు మళ్ళ చూడదే ఇన్నె యాడదే ఆ నా తూపి మందు
అయినా ఆశ ఎవరికి చెప్పలేదేంద ఆశా
వె నేను అసలు ఊహించలేకపోతాన్న చూసి నేను ఏ అనుకుంటాను. అహ రాలే రాలే పోయినారెమో ఇచట ఈ రోజేనా పెళ్ళయింది ఏ కుమార్ కుమారి ఎవరివి రింగుల్ పైన కుమార్ కుమార్ అనింది అయితే ఏ ఐ ఆ పిల్లో ఇప్పుడు పేరు కుమార్ ఉంటారు ఇద్దరు పేర్లు ఏమైనా రాయించుకుంటారు పక్క మానస కుమార్ రాయిచింటారు. ఇడ రెండు కుమార్ కుమార్ ఉన్నాయి కోతి మే రెండు రింగు ఏ ఎదవ కుక్క అట్లాంటావా ఇది మేలే అదే ఏ అన్నావ ఏ వాళ్ళ అమ్మ ఎందుకు పెడతద ఆశ ఏ కానీ వాళ్ళ ఎడిటింగ్ చూడు ఎంత దరిద్రంగా చేసినారో ఫస్ట్ ఏఐ అనుకున్న వరస్ట్ గా చేసినారో ఎడిటింగ్ బాలే వాళ్ళ అమ్మ కూడా పె కాదు మే వాళ్ళ అన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టుంటాడు టచ్ చూద్దాం ఎ మియే మెసేజెసావ్ అటు ఏం నాదాట్లో నేను చేస్తాలే. అ నిన్నైనా పిలచాలి కదా ఏం మాట్లాడట్లేదు లేక్ష డి నవి కాల్ కట్ చేద్దాం శశి కాల్ కట్ చేస్తున్నా.
ఆ చేసి గ్రూప్ లో చెయ్ గ్రూప్ లో చెయ్